ఏం చేస్తున్నారండి
ఖాళీ అండి మీరేం చేస్తున్నారు
నేను మా పడుకున్నానండి అంతే ఖళీ నేను కూడా
తిన్నరా బ్రేక్ఫాస్ట్
తిన్నానండి
ఏం చేశారండీ బ్రేక్ఫాస్ట్
పూరి
మీరే చేసారా లేదా బయట తెచ్చుకున్నార
లేదండి నేనే చేస
హ లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నారండి మరి
లంచ్ కి బెండకాయ ఫ్రై పచ్చి పులుసు అండి
నైస్ కాంబినేషన్
ఉమ్
మీ ఫేవరెట్ ఆ అండి
ఆ అవునండి నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్
ఆ
మీరేం చేసారండి
ఉమ్ మా మమ్మీ ఏమొ చేసింది స్తుందండి కుకింగ్ ఎప్పుడు నేను చూడలేదు ఎప్పుడు చేస్తుందో
ఉమ్ క ఫేవరెట్ డిషెస్ ఏమైనా ఉన్నాయండి
నా ఫేవరెట్ డిష్ వచ్చి వెజ్లో అయితే ఆలు ఫ్రై దొండకాయ ఫ్రై ఇవి రెండు ఇష్టమండి
దొండకాయ తింటారా మీరు
అవునండి నా ఫేవరెట్ దొండకాయ ఫ్రై
ఉ
ఫ్రైస్ లో లో ఈ రెండు ఇష్టం కర్రిస్ ల లో గుత్తి వంకాయ ను సాంబార్ పప్పు చారు ఇష్టమండి మీకు ఏం ఇష్టం మండి మీకేమి ఇష్టమండి
లైక్ ఎట్లా అంటే గుత్తువంకాయ్ కర్రీ కాకరకాయ పూర్ణం తెలుసా అండి
ఆ విన్నానండి బట్ ఎప్పుడు ట్రై చేయలేదు
అవి నా ఫేవరేట్ అండి
ఓకే
ఇంకా ఈ మధ్య కాలంలో మీరు ఎటైనా బయటకి వెళ్లారా అండి
లేదండి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వెళ్దామని ఎండ లో మాది పదింటికి మ్యారేజ్ ఉంది
హ్మ్
అటు వెళ్ళాలి
మీకు స్వీట్స్ ఇష్టమా అండి
లేదండి నాకు షుగర్ పడదు స్వీట్స్ బాగా తింటేనే ఏ కాఫ్ వస్తాదండీ హెల్త్ ఇష్యూస్ వస్తాయ్
ఓహో ఏమైనా హాటే తింటారా ఎక్కువ
అవునండి స్వీట్స్ తిన్నా కూడా లిమిట్ గా తింటాను ఎక్కువ స్వీట్స్ తినను అండి ఎక్కువ త్రీ ఫోర్ స్వీట్స్ ఏమైనా లడ్డు గానీ ఏమన్నా స్వీట్స్ బాగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నయి తింటే నెక్స్ట్ డే స్టార్ట్ అయితుందండి నాకు కాఫ్ సో అట్లా తినను ఎవాయిడ్ చేస్త స్విట్ మాక్సిమం బెల్లం తో అయితే తింటాను షుగర్ ఉంటే అవాయిడ్ చేస్తా
గులాబ్ జామ్ బెల్లంతో చేయొచ్చు కదా అది తింటారా పోని
గులాబ్ జామ్ నేను ఎప్పుడు ట్రై జెయలేదండి మల్ల లైక్ షుగర్ తోనే ట్రై చేసా ఒక టూ టూ త్రీ గులాబ్ జామున్ తిని సైలెంట్ ఉంటా అండి ఇగ తినను ఎక్కువ తింటే మళ్ళీ నాకు కాఫ్ స్టార్ట్ అవుతుది ఇగ మా మమ్మీ నన్ను దిడ్తది నీకు షుగర్ బడదని దెలుసు ఎందుకు దింటవ్ ఎందుకు హాస్పిటల్లు కన్ని మనీ ఖర్చు పెడ్తావ్ అని తిప్పేసి తిడుతదండి
దాంతోట మీరు
తివా అండి
సుంటారా
అవునండి అప్పట్లో మా మమ్మీ నేను లైక్ చిన్న ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు డైలీ టీ పెట్టమని చెప్తే నార్మల్ గా నేను టీ పెడుతుంటే స్టీల్ షుగర్ వేసుకొని వన్ స్పూన్ నా నోట్లో గూడా వేసుకునేదండి అట్లా డైలీ తిని తిని ఆ షుగర్ అనేది నా బాడీ బడదు ఎందుకో ఇగ కాఫ్ స్టార్ట్ అవుతా ఉంటది
నేనైతే స్వీట్స్ బా తింటాను లిమిట్లెస్
ఇష్టమైన స్వీట్ ఏంటండి
నాకా అండి కళాకా
వావ్ నాకు కూడా అదే ఫేవరెట్ స్వీట్ అండి
ఉమ్
కానీ ఒకటి రెండె మాత్రమే తింటా అందుకే దానికి ఏమబిడున్న క్రేవిన్స్ వచ్చినప్పుడు ఒకటి తీసుకొని తిని సప్పుడేక్ కూకుంటానండి తినాలనిపిస్తది నార్మల్ ఏమైనా ఫెస్టివల్స్ అయినా రాఖి అయినా ఎప్పుడైనా స్వీట్ బాక్స్ ఇవ్వాలంటే కలాకందే తీస్కొసుకుంటాం గనీ మా ఫ్యామిలీ మెంబెర్స్ అన్ని ఫోర్ ఫైవ్ తింటా ఉంటే నేను ఒక్కదాన్నే ఒక రెండు సైలెంట్ ఉకుంట
అచ్చచ్చో
చాలా బాదేస్తుది అప్పుడు మార్నింగ్ కునప్పు మంచిగా నువ్వు దినలేవ్ గదే చూడిగ అని చెప్పేసి ఊరిళ్ పుట్టించుకుంటు తింటడండి
అయ్యో పాపమండి మీరు
ఏం చేస్తా మళ్ళీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాఫ్ వచ్చి వచ్చి చెస్ట్ పెయిన్ వస్తది హాస్పిటల్ క్రోత్ మొత్తం ఇన్ఫెక్షన్ అయితది ఎందుకని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోతా మరి తిన్నా వన్ టూ స్వీట్స్ అయినా మంచిగా ఆస్వాదించుకుంటు తింటానండి
మీరు ఫుడియాండి
అంత పెద్ద ఫుడ్డీ కాదన్ ఆ తినాలి అది తినాలి ఇది తినాలిని అనిపిస్తది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆర్ ఫైవ్ స్పూన్స్ అట్ల తింటే కతం ఫుల్ అయిపోద్ది తినాలని ఆత్రం ఎక్కువగాని తిండి కొంచెమే తింటానండి
రీసెంట్గా మీరు ఎటన్నా బయటికి ఎళ్ళారా అండి
మొన్నా మూవీ కెల్లానండి ఒక మూవీకి మా ఫ్రెండ్స్ తో డిగ్రీ ఫ్రండ్స్ తో అలానే అట్లనే మూవీకెళ్ళాక మన్ మండీకెళ్ళాం
హ మండీ అంటే మీరు మండీ బా ఇష్టంగా తింటారా అండి
అవునండి చికెన్ బిర్యానీ ప్లస్ మండి చికెన్ మండి జ్యూసీ మండి ఇవుంటయి గదా ఫ్లేవర్ సందులో చాల
ఒన్లీ చికెన్ దొరుకుతార మటన్
మటన్ ఒక్కసారి ట్రై చేసా అండి బానే ఉంది బట్ మటన్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ అండి అందుసో చికెన్ ప్రిఫర్ చేస్తాం కాస్ట్ అంటే చికెనే తీసుకో మటన్ తీసు కొంటం
ఊహు అది కాస్తా ఇది కాస్త
అ అంటే లైక్ మేమెళ్తే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ మెంబర్స్ అట్లా వెళ్తాము ఆ సో ఎక్కువ కాస్ట్ బడ్ చొపు ఫైవ్ మెంబర్స్కి సో చికెనే ప్రిఫర్ జేస్తం
ఫిష్ ఫ్రై జేసార ఎప్పుడన్న
లేదండి ఫిష్ ఫ్రై ట్రై జేయలేదు మీరు ట్రై జేసారా అండి ఫిస్ మళ్ళీ మీరు దింటారామండి
యాక్చువల్ గా నేను ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ దిన్నా అండి
ఫిష్ మండియా
ఫిష్ తిండ్లేదు చికెన్ మటన్ తిన్నా
మీకు మండీలో ఇష్టమైనది ఏంటండి ఏ మండి ఇష్టమండి చి
నాకు రూచి మండిలా నచ్చిద్దండి అండి రూసి మండి అంటే నాకు బాగా ఇష్ట
మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ బాగవస్తుందండి
ఆ మా పక్క దాంట్లో కొంచెం ఇల్లు రిపేర్ జేస్తున్నారండి సో డ్రింగ్ జెస్తున్నారో అందుకని అట్లొస్తుంది
ఓకే
ఇప్పుడు ఓకేనా అండి
లౌకే అండి నార్మల్ బిర్యానీస్ లో డబల్ మసాలా బిర్యానీ ఇష్టమా లేకపోతే ఫైవ్ పీస్ బిర్యానీ ఇష్టమా ఈ బిర్యానీ ఇష్టమాండి
నా ఫ్రైడ్ పీసే ఇష్టమండి మీకు
నాక్కూడా అంతే మసాలా తక్క్ మరీ ఎక్కువ మసాలా ఉండొద్దు లైక్ నార్మల్ మీడియం మసాలా విత్ ప్రై ఫ్రై పీస్ బాంటాయ్ ఇంకేమైనా స్ట్రీట్ ఫుడ్ లో ఏమి ఇష్టం అండి ఇట్లా నార్మల్ బర్గర్ పిజ్జా మోమోస్ షవ మాలాంటి ఏమన్నా ఇష్టమా
శవర్మ తినమనే నువు అవి గుడా వెజ్
నువ్వు చికెన్ షబర్మా ట్రై జెయలేదా ఎప్పుడు
ఒకసారి ట్రై జేశానండి ఊమ్ నేను కాజీపేట్లో గ్రీన్ బావొచ్చయ అని ఉంటది
తెలుసండి
మ్ అక్కడ ట్రై జేశానండి ఎంత పెద్ద హస్టలో అది
నే నేను నా ఫేవరెట్ అండి షభర్మా
అవునా
మళ్ళీ వితౌట్ సలాడ్స్ ట్రై చెయ్యండి శవర్మ బాగుంటది విత్ సలాడ్స్ ట్రై చేస్తే అంత కీరా తగులుకుంట మిక్ష బర్మ టేస్ట్ కను యదు ఓన్లీ చికెన్ తోనే ఓన్లీ చికెన్ మయోనిస్ సాస్ ఇస్తాడు బ్వాంటది పిజ్జా బర్గర్ లాంటివి ఏమన్నా ఇష్టమా అండి హెలో
నేను ప్రాంకిస్ దింటా అండి
ఓకే చికెన్ ప్ర అ చికెన్ తదుతాడి ట్రై చేసి
బర్గరా అదింట
ఏ టైప్ పిజ్జా తింటారండి
వినిపిస్తున్నాను
న స్ నేమ్ టైప్ ఆఫ్ పిజ్జా తింటారు అంటున్నారు వెజ్ ఆ నన్ వెజ్ కోన్ ఓకే అండి మరి